హలో
హలో
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది చెప్పండి హలో
ఏం చేస్తున్నారు
ఏం లేదు మీరేం చేస్ ఉన్నారు
తిన్నారా
ఆ తిన్నము ఇప్పుడే మీరు తిన్నారా
ఆ తిన్న ఏం చేసిన్రు
ఈ రోజు మా అక్క చికెన్ రైస్ తెప్పించింది అయితే
ఆవ్
ఆహ
ఇంకా ఏమి చేస్తున్నారు
ఇంకేం లేదు మీరేం చేస్త్ స్తున్నారు
ఎక్కడ ఉన్నారు
నేను బయ్
అంతేనా హలో
హలో
ఏళ్లింద్రా కాలేజీకి ఈ రోజు
ఆ ఏళ్ళిన
ఇంకేంటి విశేషాలు
చెప్పాలి ఏం చేస్తున్నారు తిన్నారా
ఆ తిన్నాము రేపు నేను పార్క్ వెళ్దాం అనుకుంటున్నా ఒకటి అస్తారా మీరు అక్కడ అంటే హ్మ్ పిల్లల్ని తీసుకురండి ఉంటే మీ పక్కన ఎవరైనా మంచిగా ఉంది ఏమంటారు అంటే గ్రీనరీ మళ్ళీ ఆడుకోవడానికి ఈవినింగ్ టైమ్ లో తీసుకరండి స్పోర్ట్స్ ఆడితే మంచిదిగా పిల్లల కె చిన్న పిల్లలు ఉంటే ఆహ్ మా దగ్గరే అయింది కొత్తగా అందుకోసమే మీరు వస్తారేమో అని
ఆహ్ వస్తా రేపు ఎప్పుడు వెళ్తున్నారు
టైమ్ లో స్కూల్ అయి పోతది కదా ఎండలు ఉన్నాయి కదా అందుకోసమే ఫైవ్ కి ఫైవ్ తథర్టీ ఎండ తక్కువయినాంకా ఎల్లి కాసేపు ఆడిపించి మా మావయ్య కు తురు ఉంటారు ఇక్కడ చిన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళని తీసుకెళ్తున్న రోజు
ఆ
బాగుంది చిన్న పిల్లల్ని ఆడిపించడానికి ఇంకా జిమ్ ఉంది. పెద్ద వాళ్ళకి నార్మల్గా జిమ్ ఉంటది కదా. ఎక్సర్సైజ్ చేసుకోవడానికి. ఊ
అది చిల్డ్రెన్స్ పార్క్ ఆ
ఆ చిల్డ్రన్స్ పార్క్
ఆ
ఊ
వస్తాం వస్తాం రేపు ఈవినింగ్ వరకు
అవు
ఏట్ త్రీ థర్టీ ఫోర్ కి అట్లా రావాలా
లేదు వెళ్ళేటప్పుడే రండి మా దగ్గరే కదా మీ ఇల్లు మీకు మాకు
అవునుదగ్గరే
అందుకు కోసమే నేన్ వెళ్ళేటప్పుడు నీకు కాల్ చేస్తా లేకపోతే పిలుస్తా రమ్మని
ఇంకా మా ఇంటి ముందు బాబాయి వాళ్ళు, అక్కయ్య వాళ్ళు కూడా ఉన్నారు.
ఆ
వాళ్ళు కూడా అక్క అని రా అంటే వస్తాది.
ఆ అవును
ఆ
అండి అంటే ఇంట్లోనే ఉండి ఏం చేస్తారు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత. మళ్ళీ ఆఫ్టర్నూన్ పనులు చేస్ కొని వట్టిగనే ఉంటాం కదా అక్కడికి వెళ్తే ఆడుకోవచ్చు. యోగా చేసుకోవచ్చు. ప్రశాంతంగా ఉంటది. జిమ్ లాగా ఉంది చిన్నగా అట్లా జిమ్ చేసు కోచు సైకిలింగ్ అట్లా కొన్ని కొన్ని ఉన్నయ్ చేసుకుంటే మనకు కూడా మంచిది కదా హెల్త్ కి ఆ
మా ఇం ఇంట్లో రెంటు వాళ్ళు కూడా ఉన్నారు. హలో
అ
చిన్న పాప అంటే బాబు ఉంటడు వాళ్ళు కూడ రా అంటే వస్తారు
ఆ తీసుకరాండి ఎవరో వచ్చిన ఏం కాదు అంటే ఈవినింగ్ టై లో ఖాళీగ ఉంటరు గదా ఆ కొంచెం బెటర్ గదా ఇట్లా యోగా ఎ సుకోవడాని మెబి ఆడుకోవడం గాని
అవును
మీ ఇంట్లో కుక్క ఉందా అరుస్తుంది ఇన్ని రోజులు కనబడలేదు
అది అంటే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే చూసి ఆరుస్తది అది ఎవరైనా ఇంట్లో ఎవరిని రానియ్యదు కొత్త కోత్త వాళ్ళు ఎవరు వచ్చినా అరుస్తూనే ఉంటది
ఆ
దాన్ని చూసి ఇంగా అందరు భయపడతరు ఎవ్వ ఎవరు గూడ ఇంట్లోకి రారు లోపటి కి
అవునా అట్లనే ఉండాలి కుక్కని చూస్తే భయపడి ఆగిపోవాలె మనం బయటికి వెళ్ళే వరకి
ఆ ఎవ్వరు రారు దొంగలు రారు ఎవ్వరు రారు అందరు ఎవరు వచ్చినా ఫస్ట్ పిలిచే వస్తరు
ఆ అందుకోసమే అట్లాంటి వాటిని పెంచుకోవాలి
ఆ
మ్ ఇంగా బయటికి వెళ్తలేరా కనిపిస్తలేరు
తిన్నావా ఇంకా పడుకుండ కూర్చున్నా ఇంగా స్టడీ చేస్తున్నా కొద్ది సేపు ఎగ్జామ్స్ నడుస్తున్నయ స్లీప్ టెస్ట్
ఆడ కుక్క అరుస్తే ఇక్కడ వినిపిస్తుంది మా ఇంటి దగ్గర
అవునా
ఇకండి రేపు వెళ్తున్నారా మరి కాలేజ్ కి
ఆ అయితున్నమ్
ఆ హో
ఎలాలి గదా డైలీ అంటే ఇంకొక టూ వీక్స్ వరకు అయితే ఐపోతాది ఇప్పుడు ఎగ్జామ్ ఫీ కట్టాలి తర్వాత ఇంకా కాలేజ్ ఉండది ఎగ్జామ్ స్టార్ట్ అవుతే
ఆవ్
ఊ ఎగ్సామ్స్ కెల్లారిగా కాలేజ్ ఉండది కదా
ఔను
మరి ఏమో తెలీదు తొందర ఉంటాయా లేట్ ఉంటాయా మా యూనివర్సిటీలో ఎప్పుడూ లేటే
అవ్
మరేం ఈ సారి ఎలా ఉంటాదో తెలీదు మాది కే యూ
కాకతీయా నా
ఆ
ఆ ఓకే
ఉ
ఇంకా ప్రాక్టికల్స్ ఎప్పుడు మరి
ఇంకా ఎక్కువ ఫీజు కట్టిన తర్వాత చెప్తారు కదా ఇంకా అ తెలి ఇదు ఆ తర్వాత ఉంటయి
అ
అ
ఇంకేది మొన్న మాట్లాడుకున్నాము కంప్యూటర్ ర్కి అవసా అన్నో రాలదు
అంటే మా ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ తర్వాతని ఆఫ్టర్ ఎగ్జామ్స్ అంటున్నారు
ఆ అయితే మొన్న ఇక్కడ మన కలెక్టర్ ఆఫీస్ లో ఏదో జాబ్ ఎలా పెట్టిందింటా తెలుసా మీకేమైనా
ఆహా నాకు తెలీదు
జాబ్స్ ఇచ్చిండ అంటా అంటే జాబ్ మేళనా లేకపోతే ఏం జాబ్స్ అంటే పక్కన వాళ్ళు అంటుంటే విన్నా మీకేమనా తెలుసా అని
ఆహా తెలీదు నేను అంటే నాకు తెలీదు చెప్పలేదు మరి మా అత్తయ్య వాళ్ళు కూడా అక్కడనే వెళ్తారు కర
ఆ
అంటే వాళ్ళుళ్ళరు వాళ్ళు ఊరిగి
ఆ
ఆ
జాబ్ మేళాను జాబ్స్ ఏదో ఇచ్చిరు లేడీస్ కి అని అంటే కొంచెం బాగుంటే అంటే మనం కూడా వెళ్ళి చేయొచ్చు కదా అని
అవును ఏమో మరి నేను అడిగి తెలుసుకుంటా చెప్తాను మీకు
నాకు తెలిసి అది నర్సింగ్ ఏదో ఫోన్ లో పెట్టిన్రు అదేనా లేకపోతే వేరేదో ఏదైనా కొత్తగా పెట్టిన్రో తెలియదు కన్ఫామ్ లేదు మొన్న ఒక రోజు అయితే చూసినా అది నర్సింగ్ ట్రైనింగ్ త్రీ మంత్స్ ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాం ట్రైనింగ్ ఇస్తున్నాము ఎవరన్న ఇంట్రెస్ట్ ఉండే ద్ జాయిన్ అవ్వండి వచ్చి అని, అక్కడ ఇట్లా కలెక్టర్ మేడం ఇంకా ఉంటారు కదా. సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ ఒక ప్రోగ్రాం కండక్. టీ ఏ సిండ్రు
ఆ
మరి అదే ఏమైనా ఉందా వేరే జాబ్స అని మీకేనా తెలిసేమో అని
లేదు నాకు తెలీదు నేను అడిగి చెప్తా
ఆ
హుమ్
అంటే మనం ఉంటే వామ్ కూడా చేయొచ్చు కదా లేడీస్ కి అన్నార్ కదా అందుకోసమే
నేను ఆ ఒకసారి అడిగి మీకు కన్ఫామ్ చేస్తా ఉంటా
ఆ ఎవరున్నారు మీకు తెలిసిన వాళ్ళు
అంటే మా అత్త ఉంది అక్కడనే ఉంటది అంటే జాబ్ చేస్తారు కదా కలెక్టరేట్ లో ఇంకా మా ఇంటి దగ్గర క్కులు కూడా ఉన్నారు
ఆ
ఒకసారి అడుగితే చెప్తే మరి వాళ్ళకి తెలుసో తెలీదో ఆ అక్కనే చేస్తారు వాళ్ళక్ కు తెలిసే ఉంటది కదా వాళ్ళు అక్కడే చేస్తారు కదా
ఆ అడిగి చూడండి మరి ఒకసారి
ఆ.
మ్.
ఇంక మరి ఏం చేస్తున్నారు తిన్నారా
ఇప్పుడే తిన్నా ఖాళీగానే ఉన్నా వాకింగ్ చేస్తున్నా బయట ఆ మీ కుక్క అరుస్తుందని చూస్తున్నా అది లోపల ఉంది కావచ్చూ మీరు అటు వెనుక సైడ్ ఉన్నరు కావచ్చు నేను ఇటు ముందు సైడ్ ఉన్నా
అవునా
ఆఓ
ఇంక మరి ఏంది
మీరేం చేస్తున్నారు బయటున్నారా ఇంట్లోన
ఇక్కడ బయట బాల్కనీలో ఉన్నా
అవునా
ఆ ఏం లేదు ఉట్టిగానే అటు ఇటు వాక్ చేసి నాద్ తిన్నా ఇంతకు ముందే
అవునా
ఆ మా పెద్దమ్మా మా అక్క వాళ్ళు బయట ఉన్నారు
అవ్
లాడుతున్నా
ఆ వ్
ఆ
ఇంకేంటి మరి చదువుకుంటారా పడుకుంటారా ఇప్పుడు టీవీ చూస్తారా ఫోన్ చూస్తారా
ఉ. ఇంకా డైలీ టెన్ కి ప పడుకుంటాం కదా అంటే మార్నింగ్ లెవ్వాలి మళ్ళీ రెడీఅవ్
అ వ్
ఆవున్
నేనయితే చదువుతున్నా ఇక చదవాలి ఇంకొక టైమ్ ఎంత అయితుంది టెన్ అయితుంది ఒక లెవెన్ వరకి
ఆ
ఇపుడ్ టీవి చూసి
ఆ
ఉమ్
నేను అంటే ఈరోజు కొంచెం లేట్ అయింది మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చున్న వెళ్ వెళ్ళే వరకు ఎట్లా వెళ్ళవేనై తెలీదు పడుకునే వరకు టెన్ థర్టీ అట్లా
ఆ
ఆ.
ఓకే ఓకే ఎప్పుడు వెళ్తారు మరి ఇంటికి అక్కడే ఉంటారా మీ అక్
ఇప్పుడు లేదుప్ ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ లో వెళ్తాను
ఆ అక్కడ వచ్చినందుకే మరి వాయిసు అదే చెప్పినా కదా ఇక్కడే ఉన్డలని అందుకోసమే అడిగినా
ఇక్కడ మాకు
ఆ
ఆ సరే మరి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తా నా వాల్ ఇంట్లో నుంచి మా
ఓకే ఓకే నేను కూడా కాసేపు వాకింగ్ చేసి ఏ లోపలికి ఎల్లి చదువుకున్
ఆ ఓకే బాయ్
మోనీ